హలో చెప్పండి ఊ నమస్తే అండి టాపిక్
టాపిక్ ఒచ్చేసి జనరల్ టాపిక్స్ అండి
చెప్పండి తిన్నరా అన్నాం ఏం కూర ఒండిరు ఆ మేం పప్పు ఒండినము ఇప్పుడు ఊ మేం గూడా బెండకాయ్ ఒండినాం అండి ఏం ఈడ ఖాళీగా కూర్చున్నా అండి ఇంట్లోనే ఊమ్ ఇప్పుడు అయితే ఏం జేయట్లే ఈచ్ వన్
అవునా అండి
ఊ చూడాలండి దూసున్నం హూ ఇంకున్ ఊ ఆ ఇది చూస్తున్నా ఉమ్ ఏం ఏమ్ జేస్తారండి ఇంకామీరు. ఏం లేదండీ, కాలినే ఉహుమ్ మరి మీకు వంటలోచ్చాఅండి. ఆ ఏం వండుతరు.
ఉమ్ ఎగ్గ్ కర్రి చేస్తాఅండి, చికెన్ వండుత్ పప్ పప్పు, అల్లగడ్డ వండుతా అండి.
ఉహు ఎందుకా ఉమ్
ఎప్పుడు ఓండలే అండి నేను అందుకే.
ఉమ్మ్ హు, మీరు ఇంట్లో పనేమన్న చేస్తారా.
ఆ చేస్తామండి, మా మామ్మీ వాళ్ళు ఆ ఉండరండి.
చిన్ననగా వే
అవును ఆ చేస్తానండి బయటికిపోయి, బయట కెళ్ళినప్పుడు ఏం జేయను, ఇంట్లున్నప్పుడు ఏస్తా అండి. పని
నేన్ గూడ ఏస్తాను. మీరు, ఆఫీస్ కేమన్న ఎళ్తున్నారా.
ఆ ఇంత ముందుకేళ్ళేదండి. ఆఫీస్ కి ఇప్పుడు ఎళ్తలేదు, అక్కడ కొంచెం టార్గెట్ అది, ఇదని పెట్టేశారు. అందుకే ఎందుకు అని జెప్పేసి వెళ్తలేమండి మేము. మీరే ఇంతక్ ముందు ఎక్కడనన్న చేసిన్ర అండి మరి.
లేదండి, అంటే ఒక దగ్గర చేసిన.
ఉమ్
ఉమ్ ఇగ అక్కడ కొంచెం అగ్రిమెంట్ అవ్వన్నీ అంటే ఆఫ్ జేసినా.
ఉమ్ అవునా, ఉమ్ అవునండి ఐ అగ్రిమెంట్ అవ్వివ్వఅంటే సైన్ చెయొద్దండి.
ఉమ్ అదే కొంచెం మళ్ళీ, ఒకవేళ అగ్రిమెంట్ మీద సైన్ వెట్టి సైలెన్స్లోవే, సైలెన్స్ ఏమంటారు, సైన్ జేసినంక బయట ఓనికి వీలు ఉండదు.
ఉమ్ అవును.
ఉమ్
అందుకే నేన్ గుడా టార్గెట్ అవ్వివ్ అంటే ఏం పెట్టాలండి ఇగ.
పెట్టుడే
ఉమ్ ఇగా వెతుక్కోవాలండి జాబ్స్ ఎక్కడ దొరకట్లే, కష్టం అవుతుంది అస ఉమ్
మా ఊరి దగ్గర ఎత్తే ఏం ఉండవండి.
ఉమ్ అండి ఇక్కడ ఏం ఉండవ్. అసల్ మనీ ఏమో, చాలా అవసరం బడుతుంది ఇంట్లా. కానీ ఏం చేద్దం, ఏం వర్కే దొరకట్లేదు గద.
ఉమ్ ఏదో ఒకటి చెయ్యాలి
ఉమ్ అవును ఖాళీగా ఉంటే పని కాదు కదా
మనం మా అత్త వాళ్ల ఇంటి నుండి ఇట్లాకెళ్ళి నడుచుకుని వస్తున్నా అడూ బయట చంద్ర అంట ఉండే ఏమైంది ఎటు ఎటు పోతలేవా వాళ్ళ ఎక్స్ప్రెషన్ తెలుసు కదా ఉమ్ ఎట్టు పోతలేవా మేం చెప్తా మది అనేసి అని అంటడు డిగ్రీ చేస్తా మంచిగా అనేసి అనఅండు ఇంకా జాబ్ కూడాట్కు వెతుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానన్నాను
మంచిగా చెప్పేదండి
ఏదో ఉన్నటుగా అనేసాం ఇంకా చూసుకుంట చేద్దా అనే అ డిగ్రీ ఇప్పుడు ఫస్ట్ చెయ్యాలె ఆల్రెడీ అప్లై కూడా చేసిన అని చెప్పా
మంచి పనినే చేసిరండి అలాంటి వాళ్ళకి అలానే చేయాలి వాళ్ళేం వాళ్ళు ఏదో సాధించినట్టే చేస్తారండి మొత్తం వాళ్ళ బిడ్డలు ఏమన్నా చక్కగా ఉన్నట్టు
ఈ పాటికి ఆమె పోవచ్చు మాధవి
ఆ వెళ్ళొచ్చండి
ఉ సంధ్యక్క దగ్గరికి పోయి ఉమ్ ఆడే వచ్చస్తుంది ఎకుంటది ఇంకో అవసరలు ఉంటా చందక్క చిట్టక్క
వాళ్ళు వాళ్ళు ఒకట అవుతారు
అందరూ ఒక్కటే
అవునండి ఏం చేస్తారు జనరేషన్ అట్లా ఉంది
ఉమ్ ఆమె ఒక్కతే చెడిపోయేది కాక అందర్నీ చెడగొడుతదీ కనది ఎవరికీ అర్థం అయితలేదు
ఉ
ఉ అమె ఇంకా తీసుకోవపొతే చిక్ వాళ్లని కూడా తీసుకోవతుదేమో
ఉమ్ దేవి అక్కను తీసుకుపోవచ్చు ఏమో
పోతుంది గా మరి దేవాక్క పోతుంది అన్ని అంది మా మమ్మీ
అవును అ అదే చెప్తున్నా కదా అక్కడికే తీసుకోవచ్చామ
ఉమ్ మేబి అదే అనుకుంటున్నా
అవు అన్నోళ్లు
చిన్న వెటితలు
ఉమ్ ఇంకేంటి
ఉ చెప్పాలి
ఉమ్ ఆమె అందరికి చెప్కుంటనే ఉంటది
ఉ
ఉమ్ అమె క్యారెక్టర్ నాకు పిచ్చి లేస్తది ఇన్ని రోజులు ఎందుకు ఉన్నామా అనిపిస్తుంది
అండి నైం చేస్తామండి కొందరు అలానే ఉంటారు కదా
ఉమ్మ్
మనం ఏం చెయలేదు
మ్ ఈసారి మొహటంకి ఒకవేళ అడికొస్తే
మ్
ఈ సరి మోహరం వరకొత్తరు కదా అందరు ఒకవేళ నైట్ టైమ్ అమోతే ఆమె ముఖం చుడ దాన్నే లొల్లి పెట్టుకోవాలి అని అంది
అవునా
ఆమె ఏమన్న మాట్లడి ఎప్పుడుొచ్చిర్రు ఇట్లిట్ల అంటే ఏంది నువ్వేది మా మ్మల్న్నడిగేదన్ అని ఇట్లనేే పట్కుంట ఎందుకే అట్లాంటున్నవ్ అనని చందక్కా వాళ్లు ఇట్లాంటే నువ్ మస్తు చక్కటి పని చెస్ సిందని అనన్నాను అప్పుడు తెలీసోతది
మోహరం కూడా స్టార్ట్ అయింది ఇగ ఎప్పుడెప్పుడు మట్కలోస్తాయని వెయిట్ చేస్తున్నా
ఆ మొహరం మొహరం అంటము అది జెల్ది ఒతది అయిపోతది కూడ
పుస్తక్ అందుకే ఏం ఊహించుకోద్దు ఇప్పుడు ఎట్లా అఇందో అట్లానే అయిద్ధి మ్ హు మ ఈ సారి బా కొంచం భయమే భయమై దంటే ఎట్లైదా మంచిగా అయితదా కాదా అని అంటే
తదో కాదా అని ఉంటుంది
ఇక్కడ హ్యాపిగా జరుగుతదా లేదా అన్నట్టనిపిస్తుంది ఎప్పుడైనా హ్యాపీగానే అనిపిస్తది
పోయినా సరి వినాయకుని పండక్కి చందమామను చూసినటున్న అంటే చందమామను చుడొద్దటగా
ఎందుకు
ఆ విినయకుని పండక్ చందమామన్ చుస్ తే అ ఇయర్ మొత్తం బాధలే పడుతారంట మా వదిన చెప్పింది ఏమో మర్చిపోయి చుసినట్టున్నమ్ అనిపితుంది అన్ని నిందలు పడున్నాయ్
మ్ ఈసారి ఇగ వద్దు ఏమో కొందరు పెద్దోళ్ళు సెంటిమెన్స్ వాడుతారు కదా
నమ్ నిజమే ఒక పాటాల కూడా విన్నా
ఏంటిదన్ ఏం పటండి
అది ఇడ్లీ కొట్టు అనే నేను ఒక మూవీ రఘువరమే మ్ మ్ ఒకసారి వినండి హైలైట్ ఉంటంది అది వి అేలా మస్తు అనిపిస్తది సేమ్ మన సిచ్యువేషన్ తగ్గట్టు
మ్ హు అవునా చూడాలి చాలా రోజులు అవుతుందండి మూవీస్ చూడక అందుకే ఏం మూవీస్
కుడ చాన్నే చుడాలి మొన్న నాన్న మూవి చుసిన హైలైట్ ఉంది అ
అ ఎక్కడ అంటి ఇంట్లో పని చేయనికే సరిపోతుంది ఇగ మూవీస్ ఏం చూస్తా
మ్
మ్ చెప్పాలండి ఇంకా మీరు చూస్తారా అంటి మూవీ థియేటర్స్కి వెళ్తారా
వెళ్ళాం కాని చూస్తా సీరియల్ చూస్తారా మీరు
ఆ సీరియల్ చూస్తామండి సామాన్యంగా ఆడవాలంటేనే సీరియళ్ళు చు స్తారు కదా
మ్ కొంత మందికి నచ్చవు కదండీ సీరియల్స్
ఆ నేను ఖచ్చితంగా చూస్ తాండి సీరియల్స్ ఈ రో టూ డేస్ నుంచి జర వర్క్ ఎక్కువ ఐతుంది కొంచెం బి జి ఉన్నా చూడట్లే చూడాలి మళ్ళీ బ్యాక్ పెట్టుకొని
అవునా చూడండి మరి
మీరు చూస్తారా అండి
ఊ చూస్తామండి పొదరీలు బాగుంటయి
ఊ మేము కూడా అది చూస్తమండి. మూడు సీరియల్ అయితే ఖచ్చితంగా చూస్తా అండి నేను.
ట్రుంగి అది ఏమంటరు నువ్వులయ్
ఆ బాగుండ్
ఊ నేనైతే అది కంపల్సరి జియోస్టల నే చూసిన
నింగ్ కూడా అంతే అట్లనే ఏస్తం మేము కూడా ఊ గుండె నిండా గుడిగంటలు కూడా చూస్తం.
ఊ అది కూడా బాంటది మొన్న మీనాకు దయమ్ బట్టింది అనుకుంట. ఆ అంటే ఇంస్టాల చూస్తుంటే ఆమె ఇట్ల దయ్యం లెక్క వచ్చింది.
ఆహ లేదండి అది రోహిణికి పట్టింది.
ఓక మీనాకు వతి రోహి అ
ఊ ఇది మళ్ళా అదండి మనం ఇంకొకటి ఇల్లు ఇల్లాలు పిల్లలు చూస్తారా అండి
ఊ త మన అది ఇంకా బాగుంటుది ఇప్పుడు వాళ్ళ బాండింగ్ ఇంకా బాగుంది
అవునండి బాగుంటదండి ఓ ఓకే అండి మళ్ళీ కొత్త కాస్ట్